వర్త్ ఆట్లేదని చెప్తావే
అదే రాలేదని చెప్పిందే
వెరీ గుడ్ కావాలనీ అది ఏ అకౌంట్ ఓపెన్ చేసి ఉంచుకుందో అది దానికి రెండు ఉన్నాయ్ కదా
లేదంట ఇంకో అకౌంట్ వేరే దగ్గర ఉందంట వాళ్ళ ఇంట్లో ఉందంట సరే నేను అక్కడికి ఎల్ ల్లక నీకు ఫ్ ఫోన్ చేస్తానులే అన్నది
రిఫ్రెష్ చేయలేదుమో రిఫ్రెష్ చేయలేదు యాప్ ఓపెన్ చేసా లేదో ఈ రెండిట్లే ఏదో ఒకటి అయ్యి ఉంటది అందుకే అవ్వలేదనుకుంటా
మళ్ళీ ఏంటి మాట్లాడు తుంటే చెప్పు చెప్పు చెప్పు అంటుంది ఏం చెప్పాలి దినికి
చూసావా నైట్ అలాగే ఉన్నాయి అందుకే చిరాకొచ్చి పెట్ ట్టేసన్ నేను ఇంక మాట్లాడలేదు పెట్టేసాను చేయడం అనవసరం దన్ కనిపిచ్చి పెట్టేసాను
ఏ వాయిస్ వినిపించిన ఒళ్ళు మాట్లాడతారు చూడు ఆ చెప్పు చెప్పు అని నేనేమో నేను గొంతు చిచ్చుకొని అరు తుంటే అది చెప్పు చెప్పు ఇటు వయస్ వినిపించిట్లేదు రాట్లేదు మళ్ళీ నాది
ఇలా
హ
కదా దాని తెలీట్లేదు గాని నార్మల్ గా లేదు కదా దాని బిహేవియర్ కొంచం వేయడ్గా ఉంది నీకు అనిపితుందా ఇది వరికటి ప్రసన్నాల లేరనది
అవును ఏ నేను మాట్లాడుతుంటే ఆ చెప్పు మరీ ఇదొ ఒకటి చెప్పాలి మరీ అని అంటుంది
సుస్ ఏం చెప్పాలి మరి నావేసావు మొత్తానికి నా ఫ్యాంట్ కంప్లీట్ అవ్వకుండాన్న నా మీషిన్ గోవిందో గోవింద ఆ దైద్రపు ముసల్ది చాలా ఇదిగా ఉందే బాబ దాని చూప్ పడుతనే బై నాకసలు మొన్ననే
మరి ఎందుకు కూడతాన్నావు నీది నీది కూడా కుట్టుకోవాలి కదా
చీ నిన్ కూడుదాం అని కూనే అది తీస్ వచ్చేసిందా ఏ సమాధానం చెప్పపోదేనా అది ఇంకోసారి అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలిగా అసలు ఏం మనిషో ఏంటో అసలు
మళ్ళీ ఏంటి కాలు అదే కట్టేతుందే కాల్ కట్టేసి నువ్వు కట్ చేసేసావే అంటుంది న్నను
చూసావా కాలన్ని వేస్ట్ అయిపోయాయి నీకు ఎన్నిసార్లు కాల్ చేసావ్ దానికి
లేదు నా కాల్ వేస్ట్ అవడం కాదు ఫస్ట్ అదే చేసింది. నేను ఎత్తాను మాట్లాడుతుంది.
దానికి ఎవరియ్యన అన్న ఫోన్ కాల్స్ వత్తే మధ్యలో మధ్యలో కట్టచేసేద్ది
ఆమ్ ఏంటి అదే పెట్టేసింది మల్లినేమో కట్ కట్ చేసేవ అంటే నువ్వే కట్ చేసేసవ్ నా కాల్ అంటుంది మళ్ళీ నా మొన్న అలగే చేసింది ఫస్ట్ కాల్ కూడా అలగే చేసింది
శుష్
ఆహ్ అందుకే అన్ని పోయ్నాయి
ఆ హైదరాబాద్ అమ్మాయి మూడు కాళ్ళు పోగొట్టేసింది అది మళ్ళి నువ్వుతుంది చెప్తుంటే
ఇప్పుడు నాకు అలాగే అయింది కదా
ఆ ఏంటా ఏమ లేక పోత పోని అనేసి వదిలేసను ఇం ఇంకా నేను కూడా పోన్లే ఎన్నుకోల్స ఇస్తావలేల అని వొదిలేసాను ఇంకా
ఆవును మళ్ళీ అది చదివింది చదివేసి న్యాయం మా మాట్లాడకూడదింకా మాములుగా మాట్లాడు బిర్యా బిర్యానీ మసాలాలు ఏం మెసుకుంటారో చెప్పు అని చెప్పి నన్ను క్వశ్చన్ ఏతున్ నేను ని ఆన్సర్ చెప్పినట్టుంది నాకు ఉ
కాల్ అంటే కాల్లో మాట్లాడాలి మొత్తానికి చిరాకు తెప్పించిసిందనమాట నీకు
కాదు అరిచేసేను కూడా ఆ ఎవె ఇంబడుతుంద ఇంబడతుంద ఇంబడ ఉహు
నైట్ టిఫెన్ దోశలు ఇప్పుడు నీదేంటి తెచ్చుకున్నావా అవి తెచ్చుకుంటానన్నవ్
ఎంటె
ఎగ్సు ఎగ్స్ తెచ్చుకుంటానన్నావ్ కదా
లేదు తీసుకున్నాను ఎక్సీలో నొస్తే అంటి ఎవరు తీసుకుంటుంటే తీసుకున్న ఇంతకి ఏంటె ఉడకబెట్టడానికి పని చేయ
కాదు మచ్చిపేన కిరోసిన్ ఇస్తాడండి ఆ నుంచి రేసన్ లో
ఆహ్ ఎవనం మేము ఈసారి రైసే తెచ్చుకోలె ఇక్కడెమో ఒకసారి తీతున్నాడో ఒకొకసారి తీ
ఉహుమ్ అయిబబో ఒరై సమ్మర్ లో కదు గాని సంక్రాంతి పండుగలు ఏమన్నా ఒత్తయా ఎంత పెద్దలైన్ ఉండే అరే బాబు ఎండ్లో కొళ్ళు తిరిగిపొయిన రోజులు కూడా ఉన్నాయ్ నాకు మా అమ్మ అప్పుడు కొవెట్లా ఉందమ్మా ఈ చివరి నుంచి ఆ చివరదాక ఉండేద లైను
హుహ్
ఏంటి పప్పులు శనగలు జంతికలు లేసుకుని శనగలోన బెల్లము
హ
ఒ నూను పాకిటు ఇచ్చెవొడు ఫ్రీగా రేషన్ దగ్గర
అవును పండగలకిచూడు బెల్లంమును ఎంటి నూనె ప్యాకెట్ అయన్ని ఈసారి కూడా ఇత్తడంకుంటే ఇవ్వలేదు
ఉహ్
హ్ ఇవ్వాలె మీకేమో క్రిస్మస్ కిత్తడు కదా
క్రిస్మస్ కి ఇంక ఇవ్వలేదు సంక్రాంతికిచ్చెడు అప్పుడప్పుడో లాస్ట్ అదే ఇంక తీసుకోవడం నేను అయి బాబోయ్ ఎంత పని చేసానో చూసావ ఏంటే దారం పడకుండా ఇందక్కనుంచి కుట్టేేశానా. కాదే దారం పడకుండా ఇందాక నుంచ్ కుట్టేసానె అయిపోయింది అమ్మ అసలు పక్కన బడేద్దాం అనుకుంటే ఇప్పుడె ఇలాగ అవుతది దరం తెగిపోద్దె లెదంటే కుట్టాడదో లేదంటే ఏదోటి అవుతది అయిపోద్దనే టైంకి ఇందులో దారం కూడవుంది
నీకసలు కుట్టాలనే అనిపించట్లేదు తప్పనిసరి కుడతున్నావు మనకి ఇష్టం లేని పనిచేత్తె అలాగే ఉంటది ఉహ్
అంతే అంటవా హ్మ్మ్
మనం చెయాలె అనుకున్నామునుకో ఎలాగున్నా చేసేతాం మనం చెయ్యడమె నాకైతే ఇంట్రెస్ట్ లేపోతే ఆ పనే ముట్టుకోను అందుకే
ఏంటోన చిరాకు వాతున్నా అంగో ఆ పిల్లాది ఇచ్చింది కదా ఈ రెండు కుట్టేసి ఇ వచ్చేసి ఇంక ఇంకోటి కొట్న నాది పాయిందని చెప్తాను మరి నిజంగానే కుట్టడతలేదు ఇట్లు కన్నా డోబ్లీతారో ఇవ్వరో
డౌటే ఇంటి పక్కోలె కదా తర్వాతీచ్చుకుందాలే అంటారు
ఉమ్ ఇలాంటోళ్ళు అక్కడ ఆవిడుండె ఏరియాలో చాలా మంది టైలర్స్ ఉంటారు అళ్ళందరినీ దాటుకుని నాకే ఇచ్చిందంటే ఏంటర్థం
మనం అంతే కదా ఫ్రీ ఫ్రీ ఫ్రీ హీ హీ హ హ హ
మరే ఆ సంత సంతలాగా ఉంది నాకు ఇది అంతాను ఉహు
లేదిసారి తప్పనిసరిగా అడుగుతా ఉండాలి ఆయన్ని కూట్టాను కదా నేను ఇట్లోనే ఉంట్నాన్ కదా
హా ఇప్పుడు మళ్ళీనమ్మా ట్యూషన్ చెప్పడానికి ఏళ్ళిపోయింద అమ్మగారు
ఆ ట్యూషన్ చెప్తున్నానంది ఫస్ట్
అంగొనాక్ ట్యూషనని పేరేత్తితే మేట్లెకి తెలుసా అస్లా అది సెకండు క్లాసు కూడా కాదదే ఫస్ట్ క్లాసో అన్న డౌట్ నాకు అప్పుడెపుడో ఎలకెజియో యుూకేజియో అన్నట్టు గుర్తు కాదు ఎల్కేజియో యూకేజియో అన్నట్టు గుర్తు ఇప్పుడది ఫస్టో సెకండో కూడా తెలిదు నాకది ఆ బొడదానికి ట్యూషన్ చెప్తున్నాను అది ఎదవబిల్డుప్ ఇచ్చెద్ది నాకోతద్ చూడు మెంటా లూ మాట్లాడదు పెటేద్దే ట్యూషన్ దానికి ఏం చెప్పాదిదా అయినా అళ్ పేరెంట్స్ కి అంత అనుమానం ఏంటి అ అన్ని వేలు పెట్టి స్కూల్లో చదువితున్నారు అక్కడ చెప్పంది దీని దగ్గర ఏముంటదని రెండు వందలకి చెప్పితున్నారు నాక్ అర్ధమోవాతలేదు
ఏమో త ఇహి చిన్నప్పుడు ఇంకా నేర్చుకుంటదని
చిన్నప్పుడు నేర్చుకుంటాం కదా ఐఎంత అనుమానమో చూడు మరి అడ్ని అని వేలు పెట్టి స్కూలో చదువితున్నారు మళ్ళీ ఇ ట్యూషన్ ఎందుకు రెండోదలకి ఈ రెండొందలు దాంట్లో ఎంవాతదే అన్ని వేలు కట్టిన దాంట్లో రంధి
ఎ రెండు వందలే కదా అవి అయితే వేలు రెండు వందలు పర్లేదు కదా
ఎందుకు వెస్ట్ ఎందుకు అంత చదివిస్తున్నాని ఆ స్కూల్ మీద నమ్మకం లేదా వాళ్ళ పిల్ల మీద నమ్మకం లేదా ఇదేం ఏం ప్పందాని మళ్ళీ దీని దగ్గరికి పంపుతున్నావ్ ఏంటో వు అంతలాగా చిన్న ఇప్పుడ్ నుంచే అంత అలా చేసేకుడదు స్కూల్ టైమ్ అంటే స్కూల్ టైమ్ లనే ఉండాలి చదువుకోవడం ఆడకోవడం ఇంటికోచి చేపుడో దరిద్రంగా చూస్తున్నావ్ అది ఇది అంటే ఎంత ప్రెషర్ ఎక్కువ అయిపోది ఆటలు మర్చిపోతారు ముద్దుళ్ళు అయిపోతారు అడుకోవాలి అప్పుడే హెల్దగా ఉంటారు
ఏ ఏమ బ్లూటూత్ పెట్టుకున్నావేంటి
లేదా కిందే పెటే దారం లాగుతున్నాను స్లోగా వాతదే వాయిస ఆ
స్లో గా వాతదా
గట్టిగానే మాట్లాడుతున్నాని ఓపిక చచ్చిపోయిందా ఉమ్
ఏంటి ఇంతసేపు దానితో మాట్లాడి మాటాడి నీరసం వచ్చేసిందా నీకు ఉమ్
నాద్ ఈ మెషిన్ తో ఎగలేకపోతున్న మా ఆమ్ మా అమ్మ అంటది వాళ్ళ తెచ్చిన బట్టలు బానే ఉన్నాయి హు మా అమ్మా ఆల్ తెచ్చనా బట లూ బానే ఉన్నాయి నీకే చేతన అవుతలేదని చెప్పంటుంది మా అమ్మ ఒక్కది చాలే బాబా మొత్తం డౌన్లోడ్ చేసేతక ఉమ్ నాకేం అక్కర్లేదు ఇక్కడ కొడతంటే చూడు మళ్ళీ దోస ఏసుకచి పచ్చడి ఏసుకొచ్చింది అయిపోయింది ఇది తిగి తింటాను టూ మినిట్స్ చాలే పోదే
అంటేకి చూడు నువ్వుఅంటే ఎంత ప్రేమో పాపం అమ్మాయి కష్టపడి మిషన్ కుట్టేతేదని చెప్పి తీసుకొచ్చి దోశ
ఇ మాత్రం చెడిపోఇంది అది పదరూపాఆనట్ ఇతదో ఎవదో డౌట్ ఏ ఇన్ని కుట్ల మీద కుట్లేసి కుట్లేసి కుట్ లే నీరసం వచ్చేస్తుంది నాకు
ఉమ్
మళ్ళిందులో జాకీట ఒక్కటి నశినం జేసేసానే అయినా ఏంట అంత తొందర నాకు కుదురం ఉన్నడాద చెడగోటే దాకా టెన్ మినిట్స్ అయిపోయింది కచెయ్ ఉమ్ గుడ్ నైట్